హలో
అ
హలో హలో వినిపిస్తుందా అండి
అ
బాగున్నారా అండి హుమ్ తిన్నారా అ ఆ ఏంటండి
ఇంకా డిన్నర్ చేయలేదు మీరు తిన్నారా
లేదండి నేను కూడా ఇంకా డిన్నర్ చేయలేదు ఏం చేస్తున్నారు హలో ఏంటండి
ఇది కంప్లీట్ చేసుకొని తిన్న అండి ఫ్రెష్ అప్ అయ్యి
ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నారా మీరు ఈ మధ్యలో ఏదైనా ట్రిప్స్ కి ఎళ్ళారా అండి
లేదండి వెప్పు వెళ్ళలేదు
అవునా ఏమనా షాపింగ్ ఇట్లా అట్లా చేసిరా అండి మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఆ
మీ వాయిస్ బేకాతు మంచి హలో
హలో
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
కానీయి
ఇ వయిస్ బ్రే ఆ దని హలో ఇప్పుడు వినిపిస్తుందా అండి అంటే మీ
నాయి త
అవునా సరే చెప్పండి ఇంకా ఏం సంగతులు ఏంటి
ఎన్ కర్రీ చేసారు ఈ రోజు
ఇవాళ మాది బే బీరకాయ పచ్చడండి
మీర్ చేశారా
లేదండి మా మమ్మీ చేసింది
ఏకు కుకింగ్ వచ్చ
లేదాండి అంతగనం రాదు మీకొచ్చా
వచ్చండి నార్మల్గా
అ ఇకా ఏం సంగపిలండి మీరు ఈ మధ్యలో అయితేయినా బయటకి వెళ్ళ అంటే ఫ్యామిలీ తోటి ఏమైనా ఏదైనా ట్రిప్స్ వసా గుడ్లలకు కాని అట్లా ఏదైనా వెళ్ళారా అండి
లేదండి నార్మల్గా శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడ ఫేమస్ ఇ టెంపుల్ శివాలయం
అవునా శివరాత్రి రోజు మీరు ఒక్క పొద్దులు ఉన్నారా అండి
అవునండి మా ఇంట్లో అందరం ఉన్నాము
ఎందకాచన్నలా
మీరు మీరున్నారా ఉపవాసం
లేదండి ఈ సారి నేను ఉపవాసం ఉన్నట్లేం లేదు
టెంపుల్ కైనా వెళ్ళారా మార్నింగ్
లేదండి యాక్చువల్గా శివరాత్రి రోజు నేను ఇంట్లోనే ఉండిపోయానండి అట్ట వెళ్ళలేదు ఈసారి
అయ్యో ఎందుకండి అలా
అే నాకు వీలవ్వలేదండి ఇంక మా హస్బెండా వచ్చుండే అండి సో ఇంకా నేను అయితే వెళ్ళలేదో ఆ రోజు ఏదో సంథింగ్ ఏదో అయిందండి దాని పై ఇంట్లోనే ఉండిపోయాను
ఓకే
మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి శివరాత్రి
మేము మార్ర్నింగ్ లేవగానే ఫ్రషప్ పవడం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని మా మమ్మీ వాళ్ళు నేను మా డాడీ మా అన్నయ్య వాళ్ళందరం కలిసి టెంపుల్ వెళ్ళాం అక్కడనే త్రీ అవర్స్ పట్టింది దర్శనం కంప్లీట్ చేసుకోనీకి అభిషేకం చేపిచ్చుకోని మళ్ళీ ఇంటికి వచ్చి పు ఉపవాసం ఉండి ఈవినింగ్ టైం లో కొన్ని ఫ్రూట్స్ అట్లా తిని టువల్ వరకు ఉండి పడుకున్నాం
ఓ
ఓనండి
అంటే ఒక ఒకపొద్ద లేకపోతే కంప్లీట్ గా ఏం తినకుండా ఉపవాసం ఉన్నారా
అంటే ఓన్లీ మార్నింగ్ టు ఈవనింగ్ వరక్ పో ఏం తినమంటే సిక్స్ థర్టీకి అట్లా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ తింటాం
నో
అవునుఅనే
మళ్ళీ నెక్స్ట్ డే నేనా అండి పూజ చేసుకున్నాన లైక్
ఆ నెక్స్ట్ డే పూజ అయిపోయినంక రైస్ అన్నం పప్పు తింటమ్
హ నువ్ మార్నింగ్ నుంచి ఏం లే ఇగ ఈవినింగ్ వరకు ఏం తినారా అండి అంటే ఈవినింగ్ తప్పించి ఈవినింగ్ సిక్స్ తర్వాత
ఈవినింగ్ సిక్స్త్ తర్వాత నార్మల్ ఇగ వాటర్ తాగవచ్చు ఏమన్నా ఆకలి బాగా అయితే ఫ్రూట్స్ తింటారు బట్ మేము తినం ఎక్కువ నార్మల్గా ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవెన్ వాటర్ గూడా తాగము ఫైవ్ ర్టీ ఇగ సిక్స్ థర్టీకి తింటాం కాబట్టి ఇగ మళ్ళీ ఆకలి అనిపించింది ఇగ నెక్స్ట్ డే మార్నింగ్ ఎదురు తా
అయితే నువ్ చాలా డివై డివ డివటిగా అనుకుంటాడి
అవునా కొంచెం మా మమ్మీ చాలా పళ్లు మేము కూడా తయారైపోయినం
ఉన్నో ఇంకా ఏం సంగతులు అండి
చెప్పండి ఇప్పుడు అప్ కమింగ్ ఫెస్టివల్ కి ఏమైనా షాపింగ్ చేసారా ఉగాది వస్
ఉగాది కోసం అనే షాపింగ్ చేసాను ఆన్ ఏ ఉగాది ఇంకా శ్రీరామనవమి ఉన్నాయి గదా
దామాన్
వాటి కోసమని కొంచెం షాపింగ్ చేసామండి
ఆఫ్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అండి
నేనున్న సిచ్యువేషన్ కి బయటికి పోయేటట్టు లేదండి కాబట్టి ఆన్లైన్ షాపింగే చేసేసానండి
ప్రోడక్ట్స్ డెలివరీ అయినా అండి మరి డ్రెస్
ఆ అయిన అండి డెలివరీ అయిన ప్రాడక్ట్స్
ఎలా వచ్చాయి మరి డ్రెస్సెస్ ఆర్ ప్రాక్స్ ఇలాంటి శారీస్ ఆ ఏం ఆడర్ పెట్టుకున్నారు
అంటే ఒకటేమో కుర్తీ అండి ఇంకొకటేమో ఇవి ఇప్పుడు ప్లాజో ట్ర సెట్స్ లాగానే వచ్చేసి సెట్స్ కొంచెం త్రీ సెట్స్ వస్తున్నాయి గదా
టోను
హుం అదే అట్లా ఆర్డర్ చేసుకున్నానండి పర్లేదు బానే ఉన్నాయి
క్వాలిటీ అన్నిీ బాగున్నాయా
ఓకే ఓకే అండి మరీ సూపర్ అని చెప్పలేము అలా అని మరీ యావరేజ్ అని అంటే నా బాల్యవాళ్ళు కూడా ఇస్తే ఆ ఒొ ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకోవచ్చండి
ఆ ఓన్లీ మీకోసమే షాపింగ్ చేస్తారా లేదా ఇంట్లో వాళ్ళ కోసం కున్నా
యాక్చువల్ గా నేను ఎవరికోసం షాపింగ్ చేయలేదండి నాకోసమే షాపింగ్ చేసా ఈ మధ్యన అంటే చాలా డ్రెస్సెస్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను సో ఈ నాకు కంప్లీట్ గా అయిపోయినాయి అంది
సో ఇగ లేకవాలి లేవు నాకు అసలు అన్నయ్య వచ్చేసి మళ్ళీ ప్లస్ ఇప్పుడు సేల్స్ నడుస్తున్నాయి గదా అనేసి కొంచెం షాపింగ్ చేస్తారు
ఇప్పుడు డిన్నర్ కి కుకింగ్ చేసారా
ఇంకా ఏమి చేయలేదు అండి చేయాలి మా మమ్మీ బయ్ వెళ్ళింది వచ్చాక ఏదో ఇప్పుడు డిసైడ్ అయితే దాని బట్టి
ఓకే ఇంకేంటండి విశేషాలు లేదు అంటే మార్నింగ్ చేసిందే ఉందండి అదే నైట్ కూడా అవుతుంది
ఒక రైతు ఒకటి కుక్ చేసుకుంటుంటాయి
మీరు ఈ అంటే ఈ మధ్య ఆన్లైన్ పేజెస్ మీద డ్రెస్సెస్ అవి ఇ వస్తాయి యి కదా వాట్ని నమ్ముతారా ఏవైనా ఆన్లైన్ పేజెస్ లో తీసుకుంటారా
ఇ నార్మల్ యాప్స్ ఉంటాయి కదండి కొన్ని షాప్ ఫింగర్ యాప్స్ వాటిలో తీసుకుంటా అంతే అండి వేరే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు లింక్స్ గానీ కొత్తగా వస్తున్నాయి కదా
ఆ అంటే కొంతమంది ప్రమోట్ చేస్తా ఉంటారు కదా
లేదండి అక్కడ తీసుకోనండి
అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ట్రై చేస్తారాండి అంటే ఈ పేజ్ బాగుంటది ఆ పేజ ఉండ
ఎవరు ట్రై చేయలేదండి మా ఫ్రెండ్స్ స్లో
ఓన్లీ చేస్తే డైరెక్ట్ షాపింగ్ లేదంటే ఆన్లైన్ షాపింగ్ అ
అంతే అండి
అంత ట్రస్టబుల్గా ఏం అనిపియ లేదండి. చేద్దామన్నా కూడా వేరే లైక్ ప్రమోట్
అంటే ఈ మధ్య అందరూ కూడా అందులోనే లైక్ బయటి వెళ్ళకుంట
తీసుకుంటున్నారు కాగానీ కొన్ని ఫ్రాడ్ జరుగుతున్నాయండి. ఒకసారి ఇట్లనే నేను కూడా నమ్మి నా బర్త్డే కోసం ఒక ప్లాట్ జీన్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. పేమెంట్ అయిపోయింది. రేపు డెలివరీ అయింది మీకు అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ ఏ మేసజ చేస్తే బ్లాక్ చేస్తా అండి
క్యాష్ ఆన్ డేలివరీ పెట్టుకోలేదా అండి.
ఏంటండి.
క్యాష్ అండ్ డెలివరీ పెట్టుకోలేదా మీరు
ఓన్లీ ఫోన్పే, గూగుల్ పే, ఓన్లీ పేటిఎం, ఆన్లైన్ పేమెంట్
స
నంది ఏ లింక్స్ అంత ఫ్రాడు చెప్పేసి నేను నమ్మాను అండి.
అవునండి
ఇంకా ఏ సంగతులు అండి.
చెప్పాలండి మీరే
సరే అండి. ఉంటాను మరి
ఓకే ఒకే అండి.